హాయ్ అండీ ఎలా ఉన్నారు
ఓ చాలా బాగున్నాను
చాలా బాగున్నారా చాలా బాగున్నారు అంటే ఏం తిన్నారో అట్లా ఏమైంది అట్లా అని చాలా చాలా బాగున్నారు
ఇవాళ మిమ్మల్ని చూసినా కదా అందుకోసమే
ఆ
మీరు కనవబడ్డరు కదా అండి
కనపన్నా ఇర్లా అన్నిీ
ఇంకా అప్పుడు అలా ఎతుే అయితే కనిపించారు అటు నుంచి వెళ్తున్నంటే కనబడుంటారు
ఆహా కరెక్ట అని మీకెలా తెలుసు నేను అని కరెక్ట్ అట్ట నేనే అని మీకెలా తెలుసు ఆహా అట్లాగ అదు వెళ్తే కూడా బురకాాల ఉంట ఉంటాం కదా అట్లా ఎట్లా అని అట్లా ఆ అంటే మీరు కూడా ఇంట్లని ఇక్కడే ఉంటారా
ఆ మీనారా
డిన్నర్ ఏం చేశారు ఆ అయినయి మీ వాయిస్ బ్రేక్ అయితుంది మేం తిన్నాం
హ
ఆ
తిన్నారా
అయితుంది ఆ ఇప్పుడు మ నీట్ వస్తుంది
బాలేదు మేము కొంచెం వ పెంచంచుకున్నామని అవున
ఆ ఇప్పుడు బాగా వస్తుంది నాది ఫుల్ వయసు ఉన్నది
చిన్నారికి
మరి మేము చికెన్ చేసాం
అరే మాది మాది సం
క మా ఇట్ని తీసుకోపోంరా ఎంటిది
ఏమో మేము చికెన్ ఆ తర్వాత పప్పు తరువాత వచ్చేసి ఆ మా వంకాయ మా వ మా వద్ద దినజేషిన్ అంకాయ
అంటే మా ఇంట్లో తీసుకోపోయినట్టున్నారు అందుకే
మమ్మరిసే ఉన్నది మీది మాది మా మమ్మీ ఇంకా ఆలు బజ్జి వడలు చేసింది
మ ఆహా మరి బజ్జీలు తిన్నారా
స సస్త
ఆ
న వాయిస్ ఏద సౌండ్ వస్తుంది ఏదోజ సౌండ్ వస్తు చయ క్ ఇ ఇట్లాతే బ్రేక్ యి బ్రేక్ మీ నా తరపు నుంచి వస్తుందియా వేరే కాల్లో నాకు రాలే మరి
ఇప్పుడుసా
హ హలో హా చెప్పండి
ఉందండి
ఆ వైఫై కాదు మాధీ నెట్
అది ఏదో ఒక సంతింగ్ కాకపోతే ఒకవేళ వింపియకపోయినా కట్ చేయకండి మళ్ళీ అవి నెట్వర్క్ వచ్చినప్పుడు మళ్ళా వినిపిస్తుంది
ఆ
టైం అయ్యే వరకు అలానే ఉండదు అండి
ఆ కాకపోతే అది మొత్తం వైట్ అయితు వైట్ అయితు తుంది మొత్తం
ఎప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతున్నా
ఆ ఒకసారి మాట్లాడుతూ అయింది ఒకసారి మొత్తం ఒక రెండు రెండు నిమిషాలు ఒక ఉండనప్పుడు అట్లనే అదే కట్ అయిపోయింది
వర్క్ లేఖలా అవుతుంది నేను ఇంతకు ముందు బైట్ నెట్వర్క్ సైకల్ లా అవుతుంది నేను ఇప్పుడు బయట వెళ్ళి ఒక ఫోర్ కాల్స్ మాట్ మాట్లాడినా ఆ ఫోర్ కల్మ్స్ మాట్లాడినా నాకు ఏం ప్రాబ్లం ఏంకాలేదు
ఒకసారి మంచి వస్తుంది ఒకసారి రావట్లే రోజ సిగ్నల్ ప్రాబ్లమ్
వస్తున్నాయి
ఆ డిస్కనెక్ట్ అయితే మొత్తం కాల్ మొత్తం అయిపోతుంది అది వేస్ట్ స్టే అయిపోతుంది ఒక కాలు మొత్తం
అ
సిగ్నల్ పోతే ఒక కాల్ మొత్తం పోతుంది ఒకటి ఛాన్స్ మొత్తం పోతుంది
బే మరి బ గడా మరి
అదే అట్లా పోకూడదు కదా ఇ ప అప్పల కోసం కొంచెం ప్రిపరేషన్ చేసుకుంటున్నాం
న్నారా ఇ ప్రయాణి
ఆహా అ అది ప్రిపరేషన్ కాదు అంటే పొద్దు కలా పండుగ కదా కొంచెం
అ
కిషన్ క్లీనింగ్ అట్లా
అ అ
చేసుకుందాం బయట లోపల ఒకసారి చేసుకోవాలంటే టైం సరిపోదు అందుకే ఇప్పుడు నైట్ పెడితే ఇప్పుడు భోజనాలు అయిపోయినాయి కదా కిచెన్ లో ఎవరు పోరు అందుకే క్లే చేసి ఉంచుకుంటాం
ఓకే కిచెన్ క్లీనింగ్ చేస్తున్నారా ఆ నేను ఫ్రీనే ఉన్నా అండి మార్నింగ్ కోసం అది ఏమి ప్రిపేర్ చేసుకోరా మరి అంటే బిర్యానీ కోసం కానీ ఇంకా షీర్ కుర్మా కు ఏం ప్రిపరేషన్ అ
షీర్ కుర్మా కోసం మా అబ్బాయి మా మావయ్య ప్పు చేసారు డ్రై ఫ్రూట్స్ కటింగ్ మొత్తం కోకోనట్ డ్రై ఫ్రూట్ కటింగ్ చేసుకును
అంటే అంటే చాలా చెయాలేమో కదా మీకు చాలా పెద్ద. ఫ్యామిలీ అన్నారు కదా.
చాలానే చేసుకున్నారు ఇద్దరు చేసిన కదా మా మామయ్య మా అబ్బాయి చేసి కలిసి చేసుకున్నారు.
ఏమేమి డ్రై ఫ్రూట్స్ అండి ఏమేం వేస్తారు.
ఇష్టమండి బాగా అయితే. కాజు బాదం మేం మేమేంేస్తామంటే. నెయ్యి. ఇంకా. ఆహా ఏమే వేశారంటే చెప్తుందాం మీక్కి.
లేదు ్రైవ్.
డ్రై ఫ్రూట్స్ లో కాజు బాదం కోకోనట్. ఇంకా పిస్తా వేసుకుంటే పిస్తా.
వేసుకుంటే కాదండి అది తెలుసు నాకు ఏమేమిే. స అనేది తెలుసు మీరేమేమిస్త.
మేము కాజు, బాదం లైచి పౌడర్. ఇంకా కోకోనట్ పౌడర్. పౌడర్ అంటే పౌడర్ కాదు కొంచెం దా పౌడర్ అంటే. పడుంగా క్రాష్ దన్ క్రాష్ చేస్తాం.
ఓకే ఓకే.
క్ర చేస్తే లేకుండా చిన్న చిన్న పీసెస్ చేస్తాం. ఆ కాజు. దానికి ఏమంటారు ఖజూరాస్తు అంటే డ్రై ఖజూర పం.
ట్రైంటడై.
డ్రై కజూరా.
డై కజూరా అదే డేట్.
ఆ అదే కటింగ్ బాగా టైట్ ఉంటుంది అది గట్టిగా ఉంటుది కదా కొంచెం టైట్.
ది మన ఏమంటారు అది. ఏమంటారు ఖర్బూజాఖర్బూజా సారీ ఖర్బూజా ఇది కూడా. ఏంజలుస్తారు కదా.
కర్పూ జం జిల్లా మ మీ అయ మండి దాన్లా.
మళ్ళ చిరంజీ అని ఒకటితో కృష్ణ చేస్త. ఈ చిరంజీ కూడా ఉంటా కదా.
ఆ వేస్తాం మే కిష్మి చిరంజీ. ఆ మీకు ఇస్తాం అనుకుంటా చిరంజీ.
లేదు లేదు అంటే నాకు అందులో సపు. లేదు షిర్కుర్మాలో ఇష్టం ఉండదు.
ఆ.
చెడి వాళు ఇష్టం ఉండది కానీ ఎప్పుడైనా ఖాళీగా తినాలి అని. స్ పటవ
అది తొందరగా రాయం అయితే పోతుది అది తొందరగా. ఖరాయి అవుతుది బాగా రోజులు ఉంటాయి అది పౌడర్ మొత్తం దానిలో చిన్న చిన్నవి పురుగులు వస్తాయి.
ఉ. హ అలా కాదు అదే చూషిన కానీ. ఖాళీగా తిందామని అనుకున్నా కానీ ఇప్పటి వరకు తినలేదాన్ని. ఆ శరుఖర్మా ఆక్కీర్లనేదిన్నా.
ఆహా మమ్మీకి చెప్పండి మీ వాళ్ళకి చెప్ప. చెప్పండి ఇ ఇట్లానే వేదిసి ఇచ్చేసాయి మన.
చెప్తా చెప్తాను ఇక చెప్తాను. ఇప్పుడు వచ్చి అప్పుడు చెప్తాను
చెప్తనే కదా వాళ్ళకి తెలుస్తుంది కదా మీకేం చేసుకోవాలె ఏం తింటారు ఏం తినకూడదు అని మీ వాయిస్ బ్రేక్ అయితుంది అవర్ కు ఇప్పుడు మీతోని మాట్లాడుకుంటే కొంచెం స్లో అయితది లేకపోతే కొంచెం ఫాస్ట్ అయితది ఒక హ్యాండ్ లో ఫోన్ ఒక హ్యాండ్ లో వ చేసుకోవాలి అంటే ఇగ కరెక్ట్ కాదు కదా
టూ ఇన్ వన్ ఇన్న
ఆ హలో
హలో
ఆ మీ వాయిస్
పనులు కదండి టూ వర్కులు ఒకేసారి చేస్తరని
టూ టూ ఏంటిది
ఏంటి
హలో మీది సగం సగం వాయిస్ వస్తుంది ఆ ఇప్పుడు వస్తుంది కానీ సగం సగం వస్తుంది పోతుంది జలుబయిందా ఆ వచ్చింది జలుబయిందా
జలుబు కూడా అయింది దగ్గు కూడా అయింది
సిరప్ తీసుకోలేదా స్వీట్ బాగా తిన్నట్టుంది ఎప్పటినుంచి
ఆ
స్వీట్స్ బాగా డ్రై ఫ్రూట్స్ బాగా తినరేంటి బాగా దగ్గుజలుబయింది
రంజాన్ అంటే తినాలిగ తాగలేదు కొందరు తాగిచిండ్రు నాకు
కొందరు అంటే ఎలాగంటే తిను అని తినిపించండి మీ నోట్ల పోసినరా ఏంటి పట్టి పట్టి ఏసిన్రా ఏంటిది
అట్లనే అనుకోండి
ఆ
సరేనండి సరే అండి ఇగ మరి నేను మళ్ళీ తర్వాత చేస్తలేండి
మ్ మీ వాయిస్ రావట్లేదండి
సరే అండి ఉంట మరి
ఫోన్ మీరు చేసారా నేన్ చేసా
మీరు చేశారు గదా
నేనే చెస్
మి మీరే కట్ చేయండి
సరే మీ అమూల్యమైన టైంకిి నాకు ఇచ్చనందుకు ధన్యవాదాలు
ఓకే అండి